హలో
పినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినపడతాందా హ్మ్మ్ బాగున్నామండి మీరు బాగున్నారా
హ్మ్మ్ నేను బాగున్నా ఆంటీ
హ్మ్మ్ తిన్నామండి మీరు తిన్నారా
హ్మ్మ్ తిన్నామండి ఏం
ఏ చే ఏం చేయలేదండి ఖాళీ ఉన్నాం
హ్మ్మ్
మీరు
నేను ఏం లేదండి ఊరికే ఉన్నాను అలా బయటకి వెళ్దామంటే పుల్లు ఎండలు ఇప్పుడు టెన్ లెవెన్ అయిత్ అ అప్పుడ అయ్యంట
అవునండి అవునవునండి ఆ బస్ సమ్మర్ సీజన్ అంటేనే ఎండలు కదండి అసలు బయటికి వెళ్ళాలని అనిపిదు
అవును ఇంట్లో వేడి బయట ఎండ
ఆ అదే కదా
అ అందుకే ఇంటి దగ్గర ఒక చెట్టు అట్లుంటే బాగుంటది
అవునండి
మా ఇంటి దగ్గర చెట్ల అట్ల అంతా ఏం లేవండి మాది బజార్ మెయిన్ రోడ్డ బయటికి వెళ్తే ఎండ ఇంటికి వస్తే ఇంట్లోకి వస్తే హీటు ఫుల్ సమ్మర్ ఇప్పుడు
బయట కూర్చోడానికి గూడ ఉండదు కదండి
ఆ ఏం లేదండి బయట కూర్చోడానికి చెట్ల అట్లంతా ఏం లేవు మా మా ఇంటి దగ్గర మీకి
మా గుడి ఏం అంటే ఇంటి పక్కన గుడి పెద్దమ్మ గుడి ఉంద అండి అక్కడ ఒక చెట్టు ఉందంతే కానీ అక్కడికి వెళ్ళి కూర్చోడానికి వీళ్లు లేదు
అయ్యో
ఆ మా ఇంటి బయట రేకులు ఉన్నాయి ఇంకా రేకుల కింద కూర్చోవళ్ళ అంతే ఎండబెట్టదు హీట్ అబ్బా భారీ హీట్ అండి హ్మ్మ్ ఇంకేమండి
సమ్మర్లో
సమ్మర్ అవునండి సమ్మర్ సీజన్ అంటే సమ్మర్ హాలిడే డ్రెస్ ఆళ్ డ్రెస్ గురించి చెప్తే ఇంకా హాలిడేస్ వస్తే చాలు కదండి మనమ అంతా ఫ్రెండ్స్ అంతా ఒక చోట ఉండి బ్వారా కట్టాడే వాళ్ళం కదండి
ఆ అప్పుడు ఇంకా సమర్ హాలిడేస్ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ లంతా హాలిడేస్ వస్తే చాలు
మన ఫ్రెండ్స్ అందరినీ ఇ ఇంటి దగ్గరికి పిలుచుకొని రావడము బారా కట్టాడము ఇద్దరం ఇద్దరము జత అంటే ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు కలిసి ఆడేది జతల జతలు అంటే జతలు జతలు
అవునండి పిల్లలమే కాక పెద్దళ్ళు ముసలుళ్ళతోగని ఆడేవాళ్ళం
మండి మోసం మోసం చేసి ఇచ్చే వాళ్ళమండి. నవ్వుకుంటా
ఎక్కడన్నా అక్కడ పక్కకు చూసినారంటే చాలింక ఒక ఒకటేక్కిడము లేదంటే
అట్లా చేసే వాళ్ళమండి.
ఆ ఇంకా పెద్దోళ్ళకై పెద్దోళ్ళయితే వాళ్ళు బాగా మ్ పిక్చ్చర్లు వేయడానికి వస్తదం
ఆ బేరుస్తారండి వాళ్ళు బాగా అయ్ ఏమేయ్యలనుకుంటే వాళ్ ళ్లు అవేస్తారుకదండి. అప్పుడు అవ్ మనకి రాదండి అవునవును.
అయ్యో ఇంకా చిన్నప్పుడుయితే బడికిపోతే ఏడుస్తాంటిమి.
అవునవును. అవునండి.
ఆ
వాళ్ళు గెలిస్తే మనము తట్టుకోలేమా మోసం చేసినారు మోసం చే సి అడ్నారు మీరు అపద్ధమని అనే వాళ్ళమండి. ఇది మోసమని ఒకోసారయితే ఆట మధ్య ధ్యలోనే అన్ని చెడిపేసేవాళ్ళమండి. ఆ ఆ మరి ఇద్ ఈ ఆటోద్దు మళ్ళ ఫస్ట్ నుంచి ఆడదామండి ఫస్ట్ నుంచి ఆడదామండి అనే వాళ్ళం కదండి.
హ్మ్ అవునండి. కొన్నిసార్లు అట్లే గొడవలు పడిన రోజులు కూడా ఉన్నాయి. ఎందు
అవునండి. సీరియ ఆ సీరియస్ గానే గొడవ పడిన రోజులు కూడా ఉన్నాయ్. హ్మ్ మరీ కలిసిపోయే వాళ్ళం.
ఆ అదప్పుటి వర్కే జస్ టు ఒక వన్ అవర్ మహా అంటే ఇంకా మనము ఆటే కా కుండం సమ్మర్లో సమ్మర్ హాలిడేస్లో చానా గేమ్స్ ఆడే వాళ్ళమండి అట్లా ఆ తిరిగే వాళ్ళం అక్కడికి ఇక్కడికి ఆ ఇ ఇవి ఇది గుర్తుందాండి ఆ పరిగెత్తే ఆట దాక్కుండే ఆట
అవునవును డింగ్ డాంగని సజ్జా అలా ఆడేవాళ్ళం కదండి.
ఆ అవునండి.
మరలా తొక్కుడు బిల్లాట తొక్కుడు బిల్లా ఆట ఆడేవాళ్ళం కదండి.
ఆ ఆ అవునండి రాళ్ళతో కదా అది మరి కళ్ళు మూసుకొని రైటా రాంగ
ఆ అవునండి. కళ్ళు మూసి ఆడుతాంటే బాగా కరెక్ ట్టు అన్నామనుకో ఆహా! మీరు మోసం చేసినారు. కళ్ళు తెరిచినారు. కళ్ళు తెరిచినారని అనే వాళ్ళు కదండి మరి మధ్యలో
అవునండి.
హా
ఆ ఇంకా ఇది గుర్తుందండి ఉప్పాట ఉప్పా
అవునండి ఉప్పాట నా ఫేమస్ హైలే ట్ గేమ్ అండి. నాకీ ఫేమస్ గేమ్ ఇష్టమైన గేమ్ అండి.
ఆ నాక్ కూడా అంతే అండి ఫేవరెట్. అవ్ది ఆ సెవెన్ మెంబర్స్ కదండి. అది
ఆ అవునండి. సెవెన్ మెంబర్సా అం అంతేలేండి. ఆ సెవెన్ సెవెన్ కరెక్ట్ సెవెన్ మెంబర్సే లేండి.
ఆ
ఉ బాగుంటుంది సెవెన్ మెంబర్ టీమ్కి సెవెన్ మెంబర్స్ టూ టీమ్స్ ఉంటాయి కదండడి
ఆ అవునవును
ఆ
బార్డర్ లో ఒక ఉన్ ఉంటారు ఆ పక్క ఈ పక్క మధ్యలో కూడా ఉంటారు
ఇంకా ముందర ఆ పక్క ఈ పక్క ముందర ఇద్దరు ఏనకలు ఇద్దరు ఇంగ మూడు పెట్టెలు ఉంటాయి కదా మొత్తం త్రి ఆ అటు సైడ్ ఇటు సైడ్ ఉంటారు
అవతల వాళ్ళనే వేరే అదే వేరే టీం వాళ్ళని ఈ సైడ్ కి రానికూడదు బార్డర్ కి ఆ సైడ్కి పోనేకూడదు ఉ ఇందు గుర్తు వెండి అవి కూడా చాలా బాగుంటది ఆ గేమ్ కూడా
మంచి ఆట అండి బాగా
ఉ ఇంకా మనం స్కూల్ కి య స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని ఇది ఆ బాల్ గేమ్ ఆడతా ఉంటేవండి గుర్తుందా మీకు ఆ ఎంపిియయుపి స్కూల్ అదే ఫుట్బాల్ అండి రౌండ్గా ఫుట్బాల్ ఫుట్బాల్ ర్రౌండ్గా ఆహా కాదండి ఇది రౌండ్ గా ఆ రౌండ్ సర్కిల్ లా గీసి ఆ సర్కిల్ లో ఉంటాము బయట ఒకరు ఆ బాల్ ని ఆ విసురూత ఉంటారు ఆ బాల్ టచ్ అయితే ఇంగా అఔట్ గుడ్
అవునవును ఆ ఆ గుర్తుంది గుర్తొచ్చిందిలేండి బాగుంటుందండి
ఆ ఇది కూడా తప్పించుకోవాల మనం చానా బాగుంటది దాంట్లో కూడా చాల ఫన్నీగా ఉంటంది గున్న
ఉ గేమ్స్ అన్నీ బాగా ఆడుకుండే వాళ్ళం
హా
రింగ్ ఆట
హా రింగ్ టెన్నికైట్ కాయిన్
ఉ
ఉ అవునడి బాగా ఆడేవాళ్ళం ఇంకా మనము చిన్న అప్ ప్పుడు మన ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఇంట్లో ఒకరి ఒకరింట్లో పని చేసుకొని మళ్ళా వేరే వాళ్ళు మన ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటికి పోతాంటిమి
ఫస్ట్ మన ఇంట్లో పని అయిపోయిన తర్వాత మళ్ళా వేరే వాళ్ళ ఇంట్లోకి పోయి
హా వాళ్ళు పని అంతా చేసుకునేంతవరకుండి తర్వాత అన్ అందరి పని అయిన తర్వా త ఉ ఏం చేస్తా ఉంటివి మనము
ఇకా కలిసి ఆడుకుండే వాళ్ళంమండి అక్కడికి ఇక్కడ కొద్దిసేపు వా కింగ్ చేసినట్లు
ఆ అవునండి ఇంకా మీకు గుర్తుందండి ఇంకా తో మీకు గుర్తుందా సమ్మర్ హడేస్ లోనే ఇంకా లూడే కూడా ఆడుతా ఉంటిమి మనం
ఆ అవునండి లూడో స్నేక్ ఆట
ఆ డయయాట డైస్ స్నేక్
అవునండి
లూడోలు అయితే బెట్ లు వేసుకుంటాంటిమి అండి మనం గుర్తుందా మీకు
ఆ గుర్తుంది కానీ బెట్లు వేసినాం కానీ ఎవరు రు ఒక్క రూపాయి కదండి
ఆ ఇస్తాము అని ఇస్తామని చెప్తారు సీరియస్గా కనీ అడ ఇవ్వరు అంటే
మనం బెట్ వేసినాం కదాని చాలా సీరియస్ ఆడతామా మనమే విన్నవ్వల్ల మనమే విన్నవల్లని లాస్ట్కు విన్ విన్ అయ్యేసరికి ఏమి ఉండదు అక్కడ
అయినా అది కూడా ఒక ఫన్ బాగుంటదిలేండి
అవునండి అవునండి
అందులో కొన్నిసార్లు మనకి బాపడతాయి కొన్నిసార్లు పడవు
అవునండి
ఇంకా ఏంటండి ఏమో చెప్తాన్నారు
ఏం లేదండి మీరే చెప్పలా
అందులో కొన్నిసార్లు పడతాయి కదండి బాగా రివెంజ్ అనమాట
అవును అవునండి రివేంజ్ ఆ ఒకసారి అసలు పడనే పడవండి మనకి తగినట్లు అప్పుడు ఏడుపు వస్తుంది కదండ ఇంక పల్లె అందరు ఫస్ట్ విన్ తంటారు మనం మాత్రం లాస్ట్లో ఉంటాం
ఉ అవును
ఒకసారి బాపడితే ఒకసారి ఒకసారి పనే పడవు ఎంతసేపటికీ అప్పుడైతే చ పడినప్పుడు చాలా కోపం వస్తుంది కదండ అందరికి పడతా ఉండి మనకి పడుకోకండి
హ అవును ఇంకా మనం మళ్ళీ చ ఒకరినే టార్గెట్ చేసి చం మనుకోండి ఇం ఆ అవతల పర్సన్ నా కాయి ని చంపుతావా అని చెప్పేసి ఇంకా వాళ్ళు రివేంజ్ మన మీద పెట్టుకుంటారు హుమ్ మనం వాళ్ళ ఇంటి దగ్గర పోతే చాలు ఇంకా రామ్మ రా ఇంగ ఇప్పుడు వస్తావు కదా చూస్తా ఎట్లా పోతావో చూస్తాను అంటారు
అవునవునండి
లూడో కూడా చాలా బాగుంటాదండి
హ్మ్మ్ లూడో స్నేకాటా అంత చెస్ కూ చెస్ ఆడతా వుంటి అవునండి చె ఆ చెస్ చెస్ నాకు కి మా ఫ్రెండ్ మా చెల్లలు నేర్పించిందండి నేర్పిమం టే అసలు నేర్పినే నేర్ ఇదండీ
అవునండి అయ్యో ఈసారి
అట్లే ఉ
ఈసారి నేర్పి నేను నేర్పిస్తారండి ఈసారి మీ చెల్లలుని నడిపించకోకుంటానండి ఈసారి ఇంటికి వచ్చినప్పుడు నేర్పిస్తారు
సరే సరే అండి అట్లనే నేర్పించిందిండి కొంచెం కొంచెం లైట్ టు గా
హ్మ్మ్ ఓకే అండి సారి తప్పకుండా నేర్చుకుందాం ఆడుదాం
హుమ్ ఓకే అండి బాయండి